హలోండి బాగురాన్నారాండి అ
బాగున్నా అండి మీరు బాగున్నారా
అ బా
ఆ తిన్నానండి
స్పషాల
ఇవాళ వచ్చేసి
ఆ పప్పా ఉ
ఏ విన్నండి
తినసానండి ఇప్పుడు టీ ఇంకొక అరగంట గంట అయితే టీ తాగాలి
అ ఏముండారంండి
చింతకా కొప్ప చేసనా అండి
అహ
మీరానా
బాలకుర పబ్
ఇకా మీ ఫేవరెట్ డిష్ ఏటండి
ఆ ఫిష్ అంటే ఇష్టం అండి కానీ ఉండడానికి రాదండి
ఇస్ం ఇష్టంగానే ఉండడానికి రాదా
ఒకళుండితే తింటాం
అవునా
మత్తే బాగా వేసద్దండి
అనా మీఅత్తయ్య గారు చాల బజస్తస్తార
ఫిష్ కర్రీ బాగా చేస్తుంటడి
మా మమ్మీ కూడా బాగా చేస్తారంండి ఫిష్ కర్రీ బాగా చేస్తారు ఫిష్ ఫ్రై బాగా చేస్తారు
ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు చేసారండి మా చుట్టాలు వాళ్ళు బాగా చేస్తారండి నాకు బాగా నచ్చిందండి
అనా అంటే మీ కసిన్సా
కజిన్స్ కాదండి మా అన్న వాళ్ళ వైఫ్ మా వదిన
అక అ జతి మీ చ
బాగా చేసిందండి టమాటా గ్రేవీ అవేవేవో చేస్ చేసింది బాగా సింది నాకు బాగా నచ్చింది
మరి మీ అడిగి తెలుసుకోపోయారా రెసిపీ ఎలా చెయాలో
తెలుసుకోవాలండి ఒకసారి చేశడుగుతాను మీరు వండుతారండి ఫిష్
ఆ అండి వండుతాను
ఎట్లొండుతారో చెప్పండి ఫిష్ లో చాలా రకాలు ఉంటది కండి ఏ ఫిష్ చాలా బాగుంటది టేస్ట్
నేనయితే గ్యాస్ కట్టు బాగా తింటాను
ఓకే
మా హస్బెండ్కిి బొచ్చ అంటే బాగిష్టం
అవున్నా అండి
ఆ నేను ప్రాన్ను గ్యాస్ కట్టు ఇ మా అన్న వాళ్ళకైతే బకా టీ అనిపిస్తారు
అవును అది కూడా బాగుంటందంటండి
ఏమోండి నాక అంత మెత్త మత్తగా ఉంటే నచ్చదు తీసుకంచెం గట్టిగా ఉండాల
బోన్స్ తక్కువుంటే అంటారు. అహ్
ఆ ముళ్ళులు ముళ్లుులు తక్కువ ఎక్కువ ఉంటాయి.
తినాలనుంటదండీ అ ముళ్ళును ముల్లులను జూస్తే మస్తు భయమైతదండి ఎక్కడ గొంతులో ఒక్కటి పోయిన మనకే ప్రాబ్లం.
అయితన్నాయండి
ఇంకేంటండి.
నిజమేనండి.
తినాలని ఉంటదండి భయం మళ్ళీ ఒక్కో సైడు అమ్మో గొంతులో ఇరికిపోద్ది ముళ్ళు అని.
ఎందుకంటే ఒకసారి మా అన్నయ్యకి అయ్యిందండి అలానే.
ఏమైందంట.
మనకది లోపల అసలు లోపలికి దిగి. తిందండి అస్సలు ఇట్ల మింగి. మింగనికి అవ్వలేదు ఏమి అవలేదు.
అయ్యా. ఉయ్
నించి తినాలంటే భయం
అట్లా మింగినప్పుడు అన్నం తినిపిస్తారు కదండి అన్నంముద్దలు.
అన్నం అన్న బనానా అన్న తినల్లండి.
ఆ స నాకి తిన్పియలేదు.
ఆ తినిపిచ్చు ఇష్టం అండి అన్నము బనాన కొంచెం గట్టిగా అన్నం ముద్ద గట్టిగా చేసి మింగి పిచ్చినామండి అప్పుడు మింగిండు అండి ఇప్పుటిదాకా అమ్మో బా అది చాలా అల్లడిపోయిందండి ఆహ్ ఆహ్ ఆ ఆ
ఏమైందండీ ఇస్తున్నాడు
అవునండి ఎత్తుకోవాలండి పోద్దాక అంటే ఏం ఎత్తుకుంటామండి అసలు వీళ్ళని మా వాడిని ఊకే ఎత్తుకుంటేనే మంచిది
మా ఆవిడ అయితే వాళ్ళ డాడీ వస్తే ఎత్తుకొని కుసోవాలే అప్పటిదాకా సైలెంట్ అండి
వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వస్తే నా దగ్గర రాడు, వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరే ఉంటారు, వాళ్ళ లేనంత సేపు నేను ఎంతసేపు నేను కావాలి, కంపల్సరీ ఉంటే అసలు నన్ను పట్టించుకోడండి అస్సలు
మంచిచోడేలెండి అట్లీస్ట్ మీకు ఈవినింగ్ అన్నా రెస్ట్ దొతుంది మా ఓడైయితే నన్ను ఎక్కడికి వద్దు మమ్మీ మమ్మీ అంటాడు డాడీ డాడీ ఎ అంటాడు ఇద్దరు ఇద్దరిని ఇద్దరిని కలపిస్తాడు కాపోతే నాయన ఫస్ట్
ఎక్కువ వాళ్ళు నాన్నంటేనే ఇష్టం వీడికి
మావాడికి రెండు చేతులు ఇచ్చి ఎవరంటే ఇష్టం పట్టుకో అలా చెయ్యన్నాం అనుకోండి రెండు చేతులు పట్టుకుంటండి వాళ్ళలో ఒక చేయి పట్టుకుంటాడు వీళ్ళలో ఒక చేయి పట్టుకుంటాడు
మావాడలా కాదు ఇప్పుడు ఇద్దర వీట్లా ఎవరు ఎత్తుకోవాలని చేతులు చెప్తామా డైరెక్ట్ వాళ్ళ నాన్న దగ్గరికే ఉరుకుతాడు
లే లే మావాడ్ అవును
బాగా నన్
ఇద్దర్ కావాలంటడు ద్దరు కావాలంటడు ఒక్కరి చేేయ్యిపట్టుకోరా అంటే చూడండి
అంతేలే అండి అట్లుం ఆ అడికోవాలా అం మీ ఊహూమ్ నేన్ కొడతాను కదా నేనంటే కోపం
నేను అరుస్తా నేను అరుస్తా గాని మా వాడు ఎం చేస్తాడో తెలుసా అండి అస్సా అరిసిందానికి సంబధం ఉండదండి నవ్వుతాడు పిచ్చి పిచ్చిదానా నవ్ మోకామ్లో మోకాం పెట్టి నవ్వుతడు కతమ్ అయపాయ్
మనల్ నవ్పిస్ ఇస్తారండి వాళ్ళు
ఏం తిట్టాగలుగుతం మనం ఏమ్ తిట్టాలేం మనకి కి నవ్వొచ్చుద్ది ఒక హ్యాపీనెస్
అంతే అండి ఇంక ఏం చేస్తావ్ కి
అసలు వాళ్ళు అవుతేనే మనకు ఒక ఇదండి అసలు వాళ్ళకి ఏం తెలియకున్నా వాళ్ళు నవుతారండి వాళ్ళకి ఏం అర్ధం అవుద్ద ఏంటో అండి
వా
ఒక్కసారి అదే అనిపించి దండి ఈ పిల్లలకి ఏం అర్థం అవుతుంది నవ్వుతున్నారు అని
చు తీజవ సరే అండి ఉంటా మరి
ఏ అండి